బావున్నావా
ఆ బాగున్నామక్క మీరు బాగున్నారా
ఆ బావున్నా
ఏం చే ఏం చేయ్లేదు ఊ కనే ఉన్నాం మీరు
నేను ప్రెస్ అల్సి పోయి వచ్చేస్తే
అవునా
మ్మ్
నా వాయిస్ మీకు క్లారిటీ వినిపిస్ తాందా
ఆ వినిపిస్తాంది నాది
తిన్నాం ఆ వినిపిస్తాంది ఏదో కొద్దిగా సౌండ్ వచ్చినట్లు వస్తాంది
ఆ బైక్ మ్మ్ ఫ్యాన్ ది
అవునా
ఊ
మీరు తిన్నారా
నా తింట్నం
ఏం తిన్నారు
ఆఫీస్ లోనే పెట్టేది లంచ్ టైమా రైస్ చపా తీ కర్డ్
మ్మ్
ఆ ఇది ఈ రోజు వచ్చేసి మున్నకాయ సాంబార్ చేసిండ్రి
అవునా
మ్మ్ ఇంకోటెందో ఆలుగడ్డతో కర్రీ చేసింది చపాతీలేకి బీట్రూట్ ది ఆ ఫ్రై కాదు కర్ ఏదో అది ఎట్లా చేస్తారు తెలియదు ఆ బీట్రూట్ తో పల్లెము చేసిండ్రీ
ఉమ్ అంటే అక్కడే తిం టారా ఆఫీస్ లోనే మీరు డైలీ అక్కడేనా
ఉమ్
ఆహా
మార్నింగ్ టిఫిన్ పేడ్తారు ఆఫ్టర్నూన్ లంచ్ పెడతారు ఇంగ ఆఫ్టర్నూన్ కి నేను ఇంటి కొచ్చేస్తాను
అవునా మార్నింగ్ ఏ టైం కెళ్తారు
మార్నింగ్ ఆ ఫై టూ థర్టీ కల్లా అయిపోతుంది ఆ ఫస్ట్ షిఫ్ట్ కదా త్రీ షిఫ్ట్లుంటాయి యాదైనా పోవచ్చు ఫస్ట్ షిఫ్ట్ అయితే బెటర్ మార్నింగ్ పోయి టైంకి వచ్చేస్తాను కదా
మీకు ఇప్పటి వరకు ఫస్ట్ షిఫ్టేనా మధ్యలో ఏమన్నా చేంజ్ అయిందా
లేదు లేదు ఫస్ట్ షిఫ్టే ఉమ్ మీరు ఏం తిన్నారు
మేమా అన్నం పప్పు ఆకూర పప్పు
అవునా
ఉమ్
పప్పులేకి స్నాక్స్
ఆ ఇవీ అప్పలాలు అంటారు కదా అట్లాంటివి చేస్తాం పప్పు చేస్తే ఖచ్చితంగా
మ్ నార్మల్గా ఆంధ్ర సైడ్ అయితే పప్పులేకి ఇవి చెనిగి ల్ పొడి ఉంటాది కదా అదేను చింతకాయ తొక్కు అంట్రూ గా ఆ
పప్పు లేకి చింతొక్కు కూడ బాగుంటుంది ఆర్ అంటే ఇప్ ప్పుడు కొద్దిగా తక్కువే మేమైతే పొడి ఇంకా ఆటోమేటిగ్గా ఉంటుందా
సైడ్ ఎక్కువ స్టాక్ పెట్కోని ఉంటారు ఆ
అంటే పల్లెల్లో ఏదనా పని అట్ల తోటల్లేకి పనికి అట్లా వస్తాంటారు కదా వాళ్ళడుగు తారని మేమైతే ఖచ్చితంగా పెట్టుకోయింటాము మేము తినేదైతే తక్కువే
అవునా
మ్మ్ మీర్ రు మీ సైడ్ తింటారా బాగా
ఇక్కడ లేదు కర్ణాటకలో లేదు తక్కువ కర్నాటకాలో ఎ క్కవ సాంబారు
అన్నీ చప్పచప్పగుంటాయి కదా
అత్తుల్లో మా ఇంట్లో చప్పగనే చేసేది ఎక్కువ కారము తినేవాళ్ళేంలేరు కారము ఉప్పు తక్కువ
అవునా ఆహా
ఎక్కువ బాత్ చేస్తారు చార్లు ఎక్కువ చేస్తారు అలవాటు అయిపోయింది
మ్మ్ ఇక్కడ అయితే మా సైడ్ అయితే ఆ పప్పు ఇవే ఇంకా సండే టైమ్స్ అయితే చికెను మటను
మ్మ్ ఇంక మష్రూమ్స్ బాతెచ్ కుంటం మస్ సాము పన్నీరు ఆ చికెను మటను అవెక్కువ
ఆహ మీరు తింటారా బాగా
చికెన్ తింటాను అదే నా ర్మల్గా లైట్ టూ టైమ్స్ అంతే ఎక్కువ తినేది లేదా ఆ మటన్ తింటాను లైట్ తింటాను అన్ని
ఆహా
ఫిష్ ఎగ్గు బా తిన్ టాను
అవునా చేస్తారా మీరు
ఉ నాకు రాదు
మీ ఇంట్లో మా అత్తనే చేస్తద యా ఆ
వన్
నార్మల్ చేస్తాను వెజ్ వే నాన్ వెజ్ ఎప్పుడు చేసిన్లే చేస్తా ఉంటే హెల్త్ చేస్తాన అంతే
ఆ
అవును నావల్లగాదు అక్కడ చేసిన లేదు అమ్మళ్లు ఇంట్లోనే చేసినది లేదు ఇపుడా అక్కడే హెల్ప్ చేస్తా సన్న అంతే నాన్ వెజ్ చేసినాము ముట్టుకునేది లే దు ఆ వెజ్ అయితే గనకా నేనే చేస్త తనన్నే అక్కడ చేస్తా ఉంటే ఇక్కడ చేస్తాను వెజ్ నాన్ వెజ్ ఎప్పుడు చేసిన్ దా
మీ సైడ్ ఫెస్టివల్స్ అవి ఏం బాగ చేస్తారు
ఓ ఇక్కడ చాన చేస్తారు ఫెస్టివల్స్ వీధి వీధికి అమ్మ వాళ్ళని కుచ్ చ్చోబెట్టేది అంటే సీజన్ని బట్టి ఒక్కొక్క కార్తీక మాసం వస్తే అమ్మవార్లను కూర్చోబెడతారు
ఆహా
ప్రతి వీధికి ఒక్కొక్క వారం ఉంటుంది
అవునా
నెక్స్ట్ కరగం అనే ఫెస్టివల్ చేస్తారది చాన ఫేమస్ ఇది బెంగళూరు కగ్గమంటారు మళ్ళీ వరలక్ష్మి మీరత్మ అది ఫేమస్ ఉ ఆ టైమ్ లో ఫ్రూట్స్ ఆ ఆ పూలు ఉంటాయి కదా అవి చాన కష్ట్
తోనే డెకరేట్ చేస్తారేమో కదా.
ఆ ఆహ్ దాన్లతోనే చేస్తారు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టల్ల ఫ్రూట్ తీసుకోవాలంటే కేజీ కేజీ అంత కాస్ట్ విరిగిపోతుంది కర్గం టైం కర్గం జేరిగేటప్పుడు కర్గం ఫెస్టివల్ జరిగేదప్పుడు పూల్ చాలా రేట్ టేపోతాయి ఎక్కువ పూలే కావాల్సింది ఆ పండగకి అది అదే కూర ఏతుందే ఆ నెక్స్ట్ దసరాను బాగా చేస్తారు అమ్ ఇక్కడ అవే సర్గమును వరలక్ష్మి వ్రతము దసరాను ఎప్పుడు చేస్తది మన్ సైడే ఆంధ్ర సైడ్ అయితే సంక్రాంతి ఎక్కువ ఉగాది ఎక్కువ
ఆహ్ దసరాకి టౌన్ లలో అయితే అనంతపూర్ లో అట్లా అయితే నవరాత్రులు చేస్తారు గదా అక్కడ చేస్తారా మీ సైడ ఒక రోజు ఒక అమ్మ వారే అవతారం రెడీ చేస్ గదా చేస్తారా
అమ్ చేస్తారు
మీరు అన్ని పండుగులు బాగా చేసుకుంటారా
ఆ ఇక్కడ చానా ఫెస్టివల్స్ చేసేది చిన్న పండుగాని పెద్దగా చేసుకుంటారు ఆహ్ ఇది ఏది పెద్దల పండగని వస్ ఒక దాదిను అంటే నార్మల్గా. ఆ అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా పెద్దోళ్ళు మన ఇంట్లో ఎవరన్నా ఆహ్ అంటే వాళ్ళని గుర్తు చే తీసుకొని వాళ్ళకి కొత్త బకిట్ మెను వంటలు చేసి ఆ రోజు చేస్తారు కదా అదిను అమ్ అంటే ఇక్కడ ఏ పండగొచ్చినా గాని చానా ఆహ్ అది కూడా బాగా చేస్తారు చానా రకాల వంటలు చేస్ సరే చెప్పు
ఉహా
నార్మల్ ఫెస్టివల్ అయినా కూడా ఇంట్లో మాత్రం ఒంట్లు ఐదరు రకాలు ఉండే ఉంటాయి పండుగలు వచ్చిన్నాయి అంటే
ఇప్పుడు మీరు ఉన్న ఆహ మీరు ఇంట్లో చేస్తారు కదా యి ఇప్పుడు ఇప్పుడు కూడా అట్లే ఎన్ని రకాలు చేస్తారా
ఉ చేస్తాం మేము ఉగాదికి అట్లే చేస్తాము సంక్రాంతికి చేస్తాము దీప్ దీపావళీ దసరాకి పెద్దల పండకి వరలక్ష్మి వ్రత - - తనికి వరలక్ష్మి వ్రతం కైతే ప్రతి ఇంటింటికి పోతాము మా ఇంట్లోనూ కూర్చోబెట్టింటాం వల్ల నిన్నే వేరే ఇట్లో కూర్చోబట్టింటారు వరలక్ష్మి వాళ్ళింట్లకి పోయేది అక్కడ వాళ్ళ ఇంట్లోనే తినేది వాళ్ళ ఇంట్లోనే త భోజనం పెడు తరు దేవు్ని ము కుకువల్ భోజనంత స్తారు పసుపు కుంకమిస్తారు ప్రసాదం ప్రసాద్ ముంచస్తుంట ప్ర పగమిేశ్వర
హుమ్మ్
అదిలు చేస్తరు
అంటే ఉగాదికి మీ సైడ్ అంటే ఏది ఏ స్వామిని బాగా
ఉగాది తక్కువే దసరా ఆ దస సరాను దీపావళిది చెప్తే కదా వరలక్ష్మి వ్రతము కర్గము పెద్దల పండుగ
అంటే పల్లల్లో మా సైడ్ అయితే ఉగాది బాగా చేస్త స్తారు
ఆ ఆంధ్ర సైడ్ మా ఊర్లోన చేస్తారు
మా ఇంటి ముందర నరసింహస్వామి గుడి ఉందా ఉగాది ముందు రోజు భా స్వామిని ఊరేగిస్తారా ఊరంతా మళ మార్సటి రోజు కూడా అట్లే చేసి బా భోజనాలు ఇవన్నీ చేస్తారు ఆ రోజు అంటే స్వాములు పైలేకి వస్ అంటారు కదా అట్ల చేస్తారు మీ సైడ్ ఏం లేదా అట్లా
ఆహా అట్లు ఉండదు
అవునా
హుమ్ సరే చేతనే మళ్ళీ చేస్తున్నా
హలో
మళ్ళీ చేస్తునా సరే ఉందునా
వన్ మినిట్ ఉంది టైమ్ ఇంకా హలో
నైన్ హు
ఆ